ఇ
ఎలా ఉన్నావ్
హ్మ్ బాగున్నా నువ్వు ఇలా ఉన్నావు
ఉ నేను కూడా బాగున్నాను ఈ మధ్య నాకు ఒక డౌట్ వచ్చింది
అవునా ఏ మది
అంటే మనం ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తున్నాం కదా దాని గురించి మాట్లాడి మా మాట్లాడాలి అనిపించింది
ఆ కరెక్ట్ ఏ అంటే అది మన ఫేవరెట్ టాపిక్ లే షాపింగ్ అట్లా ఈరోజు రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ లేకుండా ఉండడం చాలా కష్టమేమో కదా
హ అవును నిజమే మరి ఈ రోజు ఆన్లైన్ షాపింగ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందామా
సరే మాట్లాడదాం ఇంకా ఫస్ట్ అ ఆన్లైన్ అంటే నువ్వ ఏమనుకుంటాన్నవు
ఆన్లైన్ అంటే ఇంకా అంటే మనం అక్కడ ఏమైనా షాప్స్ కి పోకోకుండా మనం ఇంట్లో నుంచే ఉండి ఆ ఆర్డర్ చేయడాన్ని ఆన్లైన్ అంటాం
ఎం కర ఇంకా నువ్వు ఏంగ్ కొన్నా ఆన్లైన్ లొ ఫస్ట్
మ్యాట్
ఆ డెలివరీ వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది నీకి
అంటే ఫస్ టైం కదా చాలా ఎగ్జైట్మెంట్ గా ఇంకా పార్సల్ ఓపెన్ చేయడానికి అసలు వెయిట్ చేయలేకపోయా
ఉ హా కరెక్ట్ ఇంకా నాకు ఫస్ట్ ఆన్లైన్ పర్చేస్ ఒక హ హ్యాండ్ బ్యాగ్
ఉ అది పిక్చర్ లో ఉన్నట్టుగా వచ్చిందా
ఉ వచ్చా లక్కీలీ
మరి ఎందుకు చాలా మంది ఆన్లైన్ షాపింగ్ ని ప్రిఫర్ చేస్తారు
ఏమంటే ఇంట్లో ఉండే షాపింగ్ చేయచ్చు టైం అనేది సేవ్ అవుతుంది ఇంకా ఇలా ఆన్లైన్ చాపిచ్చు అందులో బెటర్ ఆప్షన్ ఏమంటే క్యాన్సిల్ ఆప్షన్ ఉంటుంది రిటర్న్ ఆప్షన్ ఉంట్ ఉంటుంది అవి రెండు కొ అన్ని ఇంపార్ర్టెట్ కదా
టైప్స్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉంటాయి బ్రాండ్స్ కూడా ఉంటాయి కంపేర్ చేయొచ్చు
ఆ అవునవును మనకి ఏం కావాలన్నా ఒకే తన్నా కొన్ని ఇచ్చ అది బయటికి పోయినాం మనుకో వెతకాల కొన్ని షాపులలో కొన్ని ఉంటాయి కొన్ని షాపులలో కొన్ని ఉండవు
ఉ అవును ఇంగ ఆన్లైన్ లో అయితే డిస్కౌంట్స్ కూడా ఉంటాయి
అవునవును కరెక్ట్ ఇంకా రివ్యూస్ ఉంటాయి వాటిని చూసి మనం కొనళ్ళాలె లేదా అని కూడా తెలుసుకోచ్చు
న్ ఇంగ ట్వంటీ ఫోర్ అవర్స్ షాపింగ్ ఆప్షన్ ఉంటుంది అంటే ఈ షాప్ క్లోజ్ అవ్వదు ఇట్లా ఏం ఉండదు ఎప్పుడైనా ఆర్డర్ చేసుకోవచ్చు అన్మాట మనం
ఉ కరెక్ట్ ఇంకా హా ఏదన్నా ఆ ఆడ ఆర్డర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది కదా
ఉ అ అని ఇంగ ఎ స్పెషల్లీ ఇ అఔట్ఫ్ అఔట్ ఫర్ డెలివరీ అని మెసేజ్ వచ్చినప్పుడు అయితే ఇంకా ఆగలే నైన్ ఎయితి
ఉమ్ కరెక్ట్ ఇంకా డోర్ బెల్ ఇంకా కాల్ చేస్తారు కదా వాళ్ళు కాల్ చేయనప్పుడు ఇంకా చాన క్యూ రియాసిటీ ఎప్పుడెప్పుడు పోయితే
ఉ అవును నిజమే
అ ఉమ్ ఇంకా బాక్స్ ఓపెన్ చేయడం చూసి ఎట్లుంది బాగుందా లేదా అని చాలా బాగుంటది అది స్పెషల్ ఫీలింగ్
ఉ అవును అది చిన్న సర్ప్రైజ్ లాగ ఉంటుంది
ఆ కరెక్టే ఇంకా నువ్వు కొనుక్కున్న వస్తువులల్లో ప్రోడక్ట్స్ ఏద అది నీకేమన్నా కావాలంటే వాటిని బ్రోష్ చేస్తావా వ
అసలు చాలా సాళ్లు అసలు బ్రౌజ్ చేసి అంటే ఒక టూ త్రీ యాప్స్ లో కంపర్ చేసి అప్పుడు కొన్ట్ కొంటా అన్నమాట
ఉహ్ హు అవునా ఇంకా నువ్వు మిష్లిస్లు యాడ్ చేస్తావా ఏమన్నా
అవును చాలానే ఉన్నాయి నా విష్ లిస్ట్ లో అయితే కొన్ని ప్రోడక్ట్స్ మంత్ వరకు విష్ లిస్ట్ లోన్ నే ఉన్నాయి మంత్స్ ఎం ఇయర్స్ లో
ఉమ్ కరెక్టే నాకు కూడా అలానే
ఉమ్ ఇంగా అసలు బ్రౌజింగ్ అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్ ట్ లాగుంటుంది ఇది కొందాం అది కొందామని విష్ లిస్ట్ లో పెట్టుకోవడం అంట అబ్బా చాలా ఫన్నీగా ఉంటుంది. కానీ కొనేది మాత్రం ఏముండదు
పోయినా చూడ్డం అంటే బాగుంటుంది.
ఉమ్ అవును ఇంగా రివ్యూ చెప్పు
ఉమ్ అదే రివ్యూస్ అవన్నీ ఉంటాయి, కదా వాటిని చూసి అవి ఇంకా చ చ అవన్నీ చూడడం చానా ఇంపార్టెంట్ ఎంకాద
ఉమ్ అవునెసల్ చాలా ఇంపార్టెంటె ఎంత ఎక్కువ రేటింగ్ ఉంటుందో అంత క్వాలిటీ ఉంటుందన్మాట ఫస్ట్ మ మనం ఏమైనా కొనాలంటే రివ్యూస్ చూసుకోవాల్ల
అవునా కరెక్టె ఇంకా కస్టమర్ ఎక్స్పీరియన్స్ తెలుస్తాది
ఉమ్ అవును ఇంగా ప్రోడక్ట్ క్వాలిటీ గురించి ఐడియా వస్తుంది.
అవునావును కింద అవి పెట్టింటారు కదా. రియల్ గా ఎట్లా వచ్చింది ఆ ఫొటోస్ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉ ఉంటాయి గదా మనకి
ఉమ్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. కానీ అక్కడ పై నా ఫోటో ఒకలాగా ఉంటుంది. ఇంగ న్ కింద ఒకలాగు ఉంటుంది ఎప్పుడైన చూసినావా
ఆ చూశిన ఉమ్ అవి అవి ఉండడమే చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది
ఇంగా కొన్దమని చూసామా కింద అవి కింద చూసే లోపులా ఇంగా కొనే థాట్ గూడా వెల్ పోతుంది
అంతేలే రీవ్యూస్ ఉండడం గూడా కొంచెం ఇంపార్టెంటే లేకపోతే ఆ రిస్కాయిపోతారు
ఉమ్ ఇంగా మెయిన్గా సేల్స్ టైమ్ లో షాపింగ్ చేస్ తమా
ఆహా సేల్స్ టైమ్ లో ఆ చేస్తా అప్పుడప్పుడు
ఉమ్ ఇంగా ఫెస్టివల్స్ సేల్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కదా
కరెక్టే ఇంకా లిమిటెడ్ టైం ఆఫర్ అట్లా ఏదేదో ఆఫర్లు అన్ని చూస్తే అంటే ఇంగ కొనల్లా అనిపిస్తుంది మనకి
ఉమ్ అవును కానీ మనకి అవస్రం ఉండే ఉంద లే దా అని ఆలోచించాలి ఫస్ట్ అనవ్స్రమైనవి అన్ని కొనేస్తే ఊరికే మనీ వేస్ట్ కదా
హ్మ్మ్ కరెక్టే ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ షాపింగ్ లో
హ్మ్మ్ అవును ఎప్పుడైనా రాంగ్ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసావా
ఆ చేసింటి ఒకసారి ఏమో డ్రెస్ చేంజ్ చెక్ చేయ్యకుండా ఏదో పెట్టేసింటి
తర్వాత ఏం చేసినావ్
అది చానా పెద్ద సైజు వచ్చిండ అందుకని
మళ్ళా రిటర్న్ పెట్టేస ఊ నేను ఒకసారి పింక్ కలర్ అనుకొని ఆర్డర్ చేసా ఒక డ్రెస్ కానీ బ్రైట్ ఆరెంజ్ వచ్చింది అది
హ్మ్మ్ అవునా మళ్ళా ఏం చేస్తివి
ఏం చేయలే మా సిస్టర్ ఉంటే మా సిస్టర్కి ఇచ్చేస
ఆ అంతేలే ఇంకా రిటర్న్ ప్రాసెస్ కూడా ఈజీ ఉంటుంది కదా మనకి
ఉ అవును మోస్ట్లీ ఈజీగానే ఉంటుంది
ఉ ఇంకా పికప్ కూడా అరేంజ్ చేస్తారు వాళ్ళే
అవును ఇంకా రిఫండ్ కూడా వస్తుంది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వచ్చేస్తుంది
కొన్ని కొన్ని సార్లు ఆ కొన్ని కొన్ని సార్లు ఏమో చానా వెయిటింగ్ చేపిస్తారు కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ ఫాస్ట్ గా వచ్చేస్తాయి అప్పుడు వెయిటింగ్ చేసేటప్పుడు కొంచెం చాలా ఇరిటేషన్ గా ఉంటది
ఆ అవును నిజమే
ఇంకా నువ్వు ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఆన్లైన్ షాపింగ్ చేస్తివా
ఆ చేసిన అమ్మ కోసం అయితే శారీస్ ఆర్డర్ చేస్తాను మన నాన్న కోసం అయితే షర్ట్స్ అంట ఇంకా సిబ్లింగ్స్ కోసం ఇం గిఫ్ట్స్
అవునులే ఇంకా ఫెస్టివల్స్ టైమ్స్ లో అందరి కోసం షాపింగ్ చేయడం అది ఇంపార్టెంటే లే
హ్మ్మ్ అవును వాళ్ళకి నచ్చినప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది
అవునవును ఇంకా షాపింగ్ చేస్తూ బర్ జస్ట్ బడ్జెట్ అంటే ఎంత ఖర్చు పెట్టాలని అదెట్ల కంట్రోల్ చేస్తావు నువ్వు
నేనా మంత్లీ లిమిట్ పెట్టుకుంటాను
ఉహు కరెక్టే లే ఇంకా చూసినప్పుడే కొనేయాలి అన్న ఒక ఫీలింగ్ ని మనం అవాయిడ్ చేసుకోవాల
హ్మ్మ్ అవు ఇంకా నెససరీ ఐటమ్స్ ఫస్ట్ తీసుకుంటాను అన్నెసెసరీవి మళ్ళ చూ తను ఏమైనా యూస్ఫుల్ ఉంటే తీసుకుంటే లేకుంటే ఇంకేం తీసుకోను
కరెక్ట్ అదే ఇంకా డిస్కౌంట్స్ వస్తున్నాయి ఆఫర్ అట్లు ఉన్నాయని మనకు అవసరం లేనిటివి కూడా కొనకూడదు
హు అవును నిజమే
ఇంకా నీకు షాపింగ్ లో ని ప్రిఫరెన్సెస్ ఏంటి
అంటే ఆన్లైన్ వర్ ఆఫ్లైన
ఆ అట్లే కొంచెం ఆ
అంటే నేనైతే బట్టలు అయితే ఆఫ్లైన్ షాపింగ్ నాకు ఇష్టము
ఆ హా
ఇంకా గ్యాడ్జెట్స్ అవి ఏమన్నా ఎలక్ట్రానిక్ కి సంబంధించినవి ఆవున్ నేనె
ఔన్లె ఇంకా ఆఫ్లైన్లో అయితే ప్రోడక్ట్స్ టచ్ చేసి చూడొచ్చు ఆ ఆన్లైన్ లో ఆప్షన్స్ ఏమి ఉండవు కదా చాన తక్కువగా ఉంటాయి
రెండిటికీ ఓన్ అడ్వాంటేజెస్ ఉన్నాయిలే కదా ఆఫ్లైన్ కి ఆన్లైన్ క
మ్ అది కూడా కరెక్టేలే ఇంకా ఫ్యూచర్ లో షాపింగ్ ఎలా ఉంటుంది అనుకుంటు
ఇంకా అడ్వాన్స్ అవ్వచ్చు అనుకుంటన్నం
మ్ హు
ఇంగ వర్చువల్ ట్రై ఆన్ ఆప్షన్స్ రావచ్చు
మ్ అది కూడా కరెక్ట్ ఇంకా ఫాస్ట్ డెలివరీస్ కూడా ఉంటాయేమో
మ్ మేబి ఉండొచ్చు ఇంకా ఏఐఐ రికమెండేషన్స్ ఇంక్రీస్ అవ్వొచ్చు చ్చు
మ్ కరెక్టే టెక్నాలజీ ఆ ఓన్లీ టెక్నాలజీ వల్ల షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా మార్చేస్తాంది
మ్ అవును నిజమె ఏం చేస్తాన్నావ్ తిన్నావా
తిన్నావా ఏం చేయమన్నవ్ తిన్నావ
మ్ నేను కూడా తిన్నా ఇంట్లో అందరు బావున్నారు కదా
మ్ బావున్నారు మీ ఇంట్లో
ఊమ్ అందరు బావున్నారు
సరే అయితే మళ్ళీ ఎప్పుడైనా ఏఎ టాపిక్ గురించైనా మాట్లాడుకుందాం
ఉమ్ సరే అయితే బాయ్
ఉ మ్ సరే బాయ్